హలో
హలో హాయ్ అండి
హాయ్ చెప్పండి బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
ఉమ్ బానే ఉన్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే డిన్నర్ చేసాను, మీరు తిన్నారా?
ఆ ఇప్పుడే మాదిగు డిన్నర్ అయిపోయింది. ఏం కరి?
మాది ఈ రోజు సాంబార్.
అవునా
హ. మీది?
మాది టమాటో రసం సోరకాయ కర్రీ అండి. ఏం చేస్తున్నారు? ఇంకా
హలో
ఏం చేస్తున్నారండి?
ఏం లేదు.
హ్మ్. ఇవాళ కాలేజీ ఎలా జర్?
బానే జరిగిందండి
అవునా
ఉహ తిన్నారా మరి?
ఆయి అప్పుడే తిన్నాం.
అవునా, ఫ్రెండ్స్ అందరు బాగున్నారా?
ఆ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు. మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా?
బానే ఉన్నారు.
కొ
మాకు ఈవెంట్ ఉంది. అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం.
అవునా?
ఉ ఫ్లాష్ మోబ ఉండే అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన ఇంతసేపటి వరకి ఇప్పుడే డిన్నర్ చేసి
నానా డ్యాన్స్ వడు చా అండి
ఆ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్గా
అవునా
ఉమ్మ్
అయితే మీరు అన్నింటిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారా?
ఏదో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే చేస్తా.
అవునా
మ్మ్ ఇది ఫైనల్ ఇయర్ ఇగ మళ్ళీ తర్వాత ఈ మూమెంట్స్ మళ్ళీ రావు కదా అందుకని
అవునవును ఇప్పుడు ఉన్నాం అట్లనే ఎంజాయ్ చెయ్యాలి ఇగ
మ్మ్ ఫ్లాష్ మాబ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా ఇంకా సింగింగ్ కాంపిటీషన్ లో కూడా
మీరు ఒక్కరైనా ఫ్రెండ్స్ కూడా నా
అంటే సింగింగ్ నేనొక్క దాన్నే డ్యాన్స్ అంటే ఫ్లాష్ మాబ్ గ్రూప్
అవునా
హ్మ్ హు
హ్మ్ హు కల ఆసెమెన్స్ ఇచ్చారా అండేమన్నా
అసైన్మెంట్స్ ఉన్నాయి గానీ ఇప్పుడు ఈవెంట్ కదా తర్వాత చూస్తారు అందుకే ఇప్పుడు రాయట్లేదు
అవునా క్లాసెస్ బాగా జరిగాయా
ఆ బానే జరుగుతున్నాయి
అవునా
మ్మ్
హ్మ్ హు ఇంకా ఇంగ్లీష్ న్నారు
మ్మ్ ఇప్పుడే తిని వాకింగ్ చేస్తున్నా
అవునా హెల్త్ బాలేదా మీకు
బానే ఉందండి అందుకే డ్యాన్స్ లో ఉన్నా సింగింగ్ లో ఉన్నా
అవునా ఇప్ ఎప్పుడు ఫెస్ట్
మాకు ఫిఫ్టీన్త్ కి
అవునా
హ
హ్మ్ హు అదే చాలా బాగా ఎంజాయ్ చేయండి
అవును చెయ్యాలి ఫైనల్ ఇయర్ కదా
అవును చేసేయండి ఆల్ ది బెస్ట్ అండి మీ డ్యాన్స్ కి మీ సింగింగ్ కి
ఓకే అండి థ్యాంక్ యూ మీరు కూడా రావచ్చుగా ఈవెన్ టికి
మేము రావాలని అనుకున్నాం బట్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి
అవునా ఎందుకలా మంచిగా అందరు వస్తారు నైట్ టైమ్ లో
నా బాధ కూడా అదే అండి అందరితో నేను సర్వైవ్ కాలేను
అయ్యోయా య్యో ఓకే అండి
హ్మ్ నా ఫ్రెండ్ ఉంటది తన ఇల్ వస్తుంది అండి
అవునా అవునా
అవును తను కూడా సింగింగ్ డాన్స్ న్సింగ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది యాక్టువల్గా ఒక వన్ వీక్ నుంచి డ్రెస్ కోసం సర్చింగ్ షీ ఇస్ వెర మచ్ ఇంట్రెస్టెడ్
మినిమం టూ త్రీ అవుట్ ఫిట్స్ కావాలి అన్నిటికి
ఆ అవును టూ త్రీ ఔట్ఫిట్స్ అయినా కావాలి తనకి తనకే హెల్ప్ చేస్తు అవుట్ ఫిట్స్
అవునా ఏం హెల్ప్ అండి
అంటే డ్రెస్సెస్ చూసి పెట్టడం అంటే మనకు
ఆహా చూసారా మరి
బట్ తనకి ఎవి నచ్చట్లేదు యాక్చువల్ గా
మీరు చూసారు కాని తనకే నచ్చట్లేదా
ఆ నేను చూస్తాన చాలా చెప్పాను బట్ తను అన్ని నరేష్ వచ్చింది ఇంక నాకు తీసుకొచ్చింది ఇంక చెప్పడం మానేసిన
మ్మ్ హ్మ్
ఇక తా ఇంట్రెస్ట్ కదాండి ఇ డ్రసెస్ ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకోగలుగుతారు కాబట్టి తనకు నచ్చిన డెసిషన్ తీసుకు
అవునండి కరెక్ట్ ఇది
మ్మ్ ఎందుకంటే మనం వేసుకునేది మనకి నచ్చినట్టు ఉండాలి కదా
మ్మ్
చంతోనే వేసుకుంటే బాగుండదడు కబాయి హ్మ్ యాక్చువల్ తను నేను చూపిించ న్న వాటిలో చాలా బాగుంటాయి తనకు అర్దవంగట్లే
అవునా మరి ఆమె దగ్గర కూడా మనీ ఉన్నాయో లేవో మీరు అర్ధం చేసుకోవాలి కదా
మనీ ఉన్నాయి లే
మీరు పంపించినంత ఈజీగాన అయితే ఆ డ్రెస్ రాదు కదా అండి
అది కూడా కరెక్టే మీరు చెప్పింది కరెక్ట్ే మీకు చెప్పింది కరెక్టే అండి కానీ
మ్మ్ కరెక్ట్ బ్లెట్ టైం కి డబ్బులు కూడా ఉండాలి కదా అండి
టైం కి డబ్బులు ఉండాలంటే ఎవరినో ఒకరిని ఆ హెల్ప్ అడిగి చేసుకుంటే తర్వాతనైనా ఇ చేయచ్చు కదండి ఒక వన్ వీక్ లో పో టూ డేసో త్రీ డేసో
మీరు మరి చెప్పకపోయార తనతో
తనతో నేను చెప్పానండి అన్ని చెప్పాను బట్ తను నా మాట్లన్నీ ఇగ్నో ఇగ్నోర్ చేస్తుంది
ఉ హు మీరే కొనీయకపోయారా ఈ ఒక్కసారి డ్రస్
నేను కొనిస్తానండి ఇప్పుడు కాదు కొంచెం నాకు బడ్జెట్ రావడం మొదలైనప్పుడు అప్పుడు తను అడిగినా అడగకుండా నేను కొని స్తానుగదా
ఉ సో స్వీట్
థ్యాంక్ యూ
ఇంకా మరి ఇంటికి వెళ్తున్నారా
ఇంటికెళ్ళాలి కదండి ఖ ఖచ్చితంగా హాస్టల్లో ఉంటే బిచ్చి లేస్తాది కదా ఎప్పుడెప్పుడు ఇంటికెళ్తామా అని ఉంది యాక్చువల్ గా
అవును
యాక్చువల్లీ ఈ రోజంతా అదే ఆలోచించుకుంటున్నా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి ఏ ఉగాది ఎప్పుడు ఎట్లా ఎంజాయ్ చేయాలి అన్నట్టే ఉన్న భక్షాలు ఎప్పుడు తినాలి
ఉ
మంచి కొత్త డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగాలి
హ
ఇంటి మీదనే ధ్యాస అంతా
అవును నాకు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకొని ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది
అవునండి కానీ మన కి కాలేజ్ ఇంపార్టెంట్ కదా
అవును అటెండెన్స్ ఇంపార్టెంట్ చదువుకోవాలి మనం ఇప్పుడు
మ్మ్ అటెండెన్స్ కోసం అనే ఉంటున్నవ ఆ ఇంక వేరే
మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి ఇప్పుడు అయితేనే మనకు టైమ్ ఉంటే చదువుకోగలుగుతాం రేపు రేపు ఫ్యూచర్ లో మనకి చదువుకోవాలనిపించిన టైం ఉండదు మనకి
మ్మ్ అవునండి కరెక్ట్ చదివు మీద ఇంట్రెస్ట్ పెయిండి ని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఒక చదివే అన్నట్టు కాదు కదాని అన్నిట్లో ఉండాలి మనం ఇప్పుడు తప్ప ఇంకా పేరెంట్స్ తోని ఇంకెప్పుడు ఉంటాము ఎప్పుడు వాళ్ళతోన్ కూడా టైమ్ స్పెండ్ చేయాలి కదా
ఉం కరెక్టే
చదువుకు ఒక టైం అంటూ కేటాయిస్తే అ
ఉహు అవును అ
ఏగ మరి మన మొ త్తం టైం పాస్ ఫోన్ తోనే ఇద్దాంమనంట్టే ఇగ కుదురదు ఇగ
ఉమ్ కాలేజ్ నుంచి రాగానే తిని పడుకోవడం రీల్స్ జూడం మళ్ళీ పడుకొని లేవడం అట్లా ఉండొద్దండి
అవునండి యాక్చువల్గా నేను మాకు ఫ్రెండ్ అని ఇంతకు ముందు చెప్పినా కదా
ఉమ్
తను ఆవ్విస్లీ మీరు చెప్పిన టైప్ తెలుసా కాలేజ్కి వెళ్తదండి మార్నింగ్ కాలేజ్కి వెళ్తాం కదా
హమ్
ఎల్లినంక అంటే తను కాలేజ్ కి రెడీవడమే చానా లేట్గా రడీ తుంది మళ్ళీ తర్వాత హాఫ్టర్ నూన్ వస్తాం కదా హాఫ్టర్ నూన్ వచ్చిన తర్వాత యా యూజవల్ గా రిలీజ్ చూస్ సండి రీల్స్ రీల్స్ సు స్ నవ్వడం ఇంక రీల్స్ సెండ్ చేయడం ఫ్రెండ్స్ కి ఇంక ఆమె టైం వెస్ట్ చేసేదే కాక ఇంక మిగీత వాళ్ళ కూడా టైం వేస్ చేస్తది
ఆహ మీరు చదువుకుంటుంటే ఆమె డిస్టర్బ్ చేస్
ఆ అవును మళ్ళీ తర్వాత తను తను లేస్ స్తది మళ్ళీ తింటది రీల్స్ చూస్తది మళ్ళీ ఐలో పడు కొడమే
ఉ అప్పటి వరకు మీరు చదువుకుంటూనే ఉం
ఆహ మి మ్ అవ్ మ మధ్య మధ్యలో ఇట్లా చదువుకుంటా ఉంటాం నేను మా ఫ్రెండ్స్ రూమ్మేట్స్ తన తను ఒక్కతే కొంచెం చానా డిఫరెంట్ అసలు
ఉహు
ఉమ్ తనకు నేను ఎంత చెప్పినా అ
కాదండి చదువుకునే వాళ్ళతో నుంటే చదువుకుంటారు గానీ రీల్స్ చూసే వాళ్ళతోన్ ఉంటే రీల్సే చూస్తారు కదండి అంటే మీరు కూడా రీల్స్ ఎ చుస్తున్నా కన అర్థంగాదు
అది కూడా కరెక్టే అండి బట్ నేను
గదా మళ్ళీ ఎందుకండి స్టోరి అంత
వాళ్ళని ట్రై చేసినా తను మార
అవు నా ఫస్ట్ మీరు చదువు కుంటే ఆటోమేటిక్గా తను కూడా చదువుకుంటాంది
అవునా నేను చదువుకుంటానండి బట్ మనకి ఒక టైమ్ సెన్స్ ఉం కదా మేము ఆ టైమ్ సెన్స్ ద్వారా వెళ్తా ఉంటంది తనకి టైం సెన్స్ అంటూ ఉండదు నాకు తెలిషంతవరికి తనకి రీల్సే ముఖ్యం మనుషుల కన్నా ఈ జనరేషన్ లో కామన్ అయిపో పోయింది గదా అది
అంటే మీరు ఈ జనరేషన్ కాదా అండి
ఈ జనరేషనే బట్ నేన్ అంతా ఆ రీల్స్ లో ఇన్వాల్వ్మెంట్
మూవీస్ చూస్తారా అండి ఫోన్ ఏ ఇవ్వకూడదు రాదండి
ఫోన్ చూస్తాను బట్ ఆ నాకు అవసరం అనిపించినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏవన్నా
మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంపార్టెట్ ఏ
ఆ అవునండి హెల్త్ పోడ్ క్యాష్లు హెల్త్ హెల్త్ పరంగా ఇట్లాంటివే చూస్తా నేను నార్మల్గా టైమ్ వేస్ట్స్ట్ అసలు చెయ్యను
సరే అండి వెరీ గుడ్
థ్యాంక్ యూ చెకోండి న ఇంతలా స్వ ఇప్పుడు వరకు ఎవరు యాక్చువల్ మా ఫ్రెండ్ ఇంకొక తను ఉంటది
చెప్పలేదని అర్థం అనమాట అయితే
అహ అలా కాదులేండి ఇంకొక నాకు ఇంకొక ఫ్రెండ్ ఉంటది లేదండి ఆ అట్లాంటి అమ్మాయే తన పేరు నా పేరు సేమ్ యాక్చువల్గా కొంచెం ఆమే ఎట్లా బిహేవ్ చేస్తది అంటే నన్నే డమినేట్ నన్ను నా నుంచి నన్నే తీసుకెళ్తందండి.
ఓ మైగాడ్ సరే అండి టైమ్ అయితుంది నాకు వేరే కాల్ వస్తుంది మాట్లాడతా.
ఆ ఓకే అండి సరే బాయండి థ్యాంక్ యూ.
చేస్తానండి కాల్ నేను ఇప్పుడు.
ఓకే అండి